ఆ బాగున్న సార్ మీర్ బాగున్నరా
ఆ సార్ బాగున్నా సార్
ఆ వస్తానా వస్తాన్న మంచిగనే
ఓకే సార్ మీది పక్ ఆ మీది పక్కన నాయస్ వస్తుంది సార్ వేరే వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది ఆ గాలి సౌండ్ గూడా ఒస్తుంది కొంచెం తిరగండి గాలికి ఆపోజిట్ కాకుండా కొంచెం తిరగండి మనకు గాలి సౌండ్ రాదు
ఆ ఇది స్కూలుకొచ్చిన
అ ఓకే సార్
ఉహ్మ్ అట్లా చెటు కింద కేళ్లి కూర్చున్న
ఉహ్మ్ తిన్నరా సార్ అయిందా సార్ టిఫిన్ భోజనం ఆ ఇప్పుడు పర్లేదు సార్ ఏం తిన్నారు సార్ ఏం జేస్తున్నరు ఇప్పుడే సార్ ఇప్పుడే తినేసి మీకు ఫోన్ చేద్దాం అని జెప్పేసి
ఆ ఇప్పుడే ఇగే ఉమ్మ్ ఇప్పుడే ఎండ కొడుతుందని ఎటన ఈష్ ఈత గిట్ల ఎటన్న పోదామని చూస్తాన్న
ఆహ్ అవును సార్ ఎండలు ఎట్లా ఉన్నాయి సార్ మీ దగ్గర బానేవున్నాయా మాకైతే
ఆ మాకు నలభై యాభై డిగ్రీలు కోడతాంది
అవునండి బాబు మరీ ఘోరంగా ఉంది మేము ఉండే దగ్గరయితే నలభై ఐదు దాటింది తట్టుకోలేకపోతున్నాం ఇంకా ఎన్నిరోజులు టో తెలీదు ఆల్రెడీ ఇప్పుడు జూన్ రాబోతుంది ఈ స తగ్గాలి అసలు ఇంకా పెరుగుతుంది
మరి ఘోరంగా ఇప్పుడు చుక్క వాన పడతలేదు అసలే
ఉమ్మ్ మాకు కొంచం వే ఊరు సైడ్ నిన్న రెండు మూడు రోజులు వర్షం పడింది సార్ చెట్లు విరిగిపోయి కరెంటు మొ త్తము పాడైపోయింది స్తంభాలు విరిగిపోయినాయి కొన్ని చోట్ల అట్లయింది ఇంగ అది ఇరిగిపోయి రెండు మూడు రోజులు మా ఊరు సైడ్ వాళ్ళ కి కరెంటే లేదు పాపం
ఆ మా సైడు గాలి మాత్రం వత్తాంది సల్లబడతంది సాయంత్రం అయితే ఇగ వస్తలేదు వాన అయితే
ఈ అదొకటి మళ్ళా మొక్కలు అంతా ఎండబెట్టి పెట్టుకున్నారు అదేం కొనట్లేరు అది ఒకటి ఇబ్బంది వచ్చింది పాపం ఉన్న మంచి గ్రేడ్ కూడా బి గ్రేడ్ కింద ఎక్కువ రేట్ అంటే అట్లా కూడా కొనడానికి సిద్ధంగా లేరు
ఆ మాకాడ కూడా అట్లే ఉంది
మొన్న ఊరెళ్ళుంటి ఉమామహేశ్వరం ఉమ్మ్ మొన్న ఊరేళ్ళుంటి ఉమా మహేశ్వరం మా సైడు మా బావ వాళ్ళ ఊరికి పాపం అందరూ అలా వాళ్ల వాళ్ళల్ల రోడ్ల మీద కుప్పలు పెట్టుకోని ఉన్నారు
ఆ మా సైడు మొత్తం కిరాయిలు మేమే నడ్ దా వీటి అన్ని మొత్తం మా మిద్నే తీపిత్
బా అసలు జనాలు పాపం వాళ్ళు పెట్టిన పెట్టుబడి పైసలు కూడా ఇష్టట్టులేవ్
ఆహ్
ఇష్టమా అన్నట్టు పాపం బాధపడిపోతున్నారు ఒక్క ఐతే పాపం అవును సార్ పడతలేవంట తీసుకొని కూడా అది ప్లేస్ తీసుకెళ్లిపోయి అక్కడ లైన్ కదా సార్ అక్కడ టక్టర్ టాక్టర్ పెట్ టి రెండు మూడు రోజులు అక్కడ లైను అక్కడ వెయిట్ చేసే దాకా ఈ గ్యాప్లో మల్ల అదేమన్నా వర్షము చో ఏమన్నా అయిందనుకో మళ్ళ అది రిజెక్ట్ ప్రాబ్లం అయిపోతుంది అక్కడ
ఆ బస్తాలన్నీ షికిపోయినా బస్తాలిత్తలాటా
మీరేం చేస్సారు మీరు కూడా అగ్రికల్ మీరు రైతారు సార్ మీరు ఉహు
అంటే స్టూడెంట్ ప్లస్సు ఇది హు ఇగ సమ్మర్ కాద అని ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఇగ ఫైనల్ ఇయర్
అవునా అయిపోయిందా సార్ ఇంకా ఇంకేమన్నా ఉందా
ఇప్పుడే ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ ఐపేయింద్
ఓకే ఓకే అంత బానే ఉందా
ఆ బానే ఉం ఇగ సేమ్ము కొన్ని పోస్టుపోన్ అయినాయి అవ్వే రాసుకున్నాను
ఓకే ఓకే
తీయ యూనివర్సిటీ వరంగల్
ఓహో వరంగల్ సైడా మిది
ఏ ఐ ఎండలు చేయవట్టి బ మధ్యలో బస్సు ప్రాబ్లం అని అట్లా ఇట్లా అని పోస్ట్పోన్ అయినాయి
ఏదో ఒకటి సమస్యలు ఉంటూనే ఉన్నాయండి ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది ఉంటనే ఉంటుంది తప్పట్లేదు
ఈ మళ్ళ ఈ లాంగ్ టర్మ్ డిగ్రీ వాళ్ళకు వాళ్ళ కూడా సెమిస్టర్ ఇంకా సెకండ్ సెమిస్టరే నడుతాందట
ఉహు
వాళ్ళ గురించి ఇంత పోస్ట్పోన్ అయితాంది
ఉహ్
మళ్ళీ ప్లసీ రై మున్నడదాంక బస్సు స్ట్రైక్ అయింది
అవునా
ఆ
దేని గురించి అంటే స్ట్రైకు
ఇది వాళ్ళ జాబ్ల గురించి
ఆ ఆ
పర్మనెంట్ కొంతమంది నార్మల్గా ప్రైవేట్ గా నడుపుతల్లూ వాళ్ళు కాంటాక్ట్ బేసు
ఓకే వాటిని పర్మినెంట్ చేయమని చెప్పేసి
ఆ ఒకయానా
అవును అవును చూసినాను న్యూస్ లో చూసినా నేను మొన్న కూడా ఒక ఆయన బస్సు డ్రైవరో సమ్ ఒక అయి అతను అయితే అవి ధర్నా చేస్తుంటే దీని గురించి కద్ర బాయి అక్కడ కొన్నట్లేదు వాటి గురించి దీని గురించి జీతాలు పెంచ దీని గురించి అండి ఉన్నది సరిపోక అక్కడ రైతుల గింజలు కొనట్లేక అట్లా ఇబ్బంది పడుతుందని చెప్పేందుకు అతని ఉద్యోగం బీకే చిరు అతని మీదే మల కేసు ఫైల్ చేశారు
అ అదే
ప్రశ్న అడిగితే అంత అట్లాగా అయిపోతుంది పాపం ఏం చెప్పాలేము ఇంకా
ఆ ఈ అవాన్కి ఎదుర్దిరు ఆ డబ్ పడతది
అంతే సార్ ఏం చేయలేము మనం
కేసులు ఎస్తాడు లేకపోతే ఏదో ఒక రాంగ్ కేసు పెట్టి లోపలి ఏతాండు
ఇది మనకు అనవసరం సార్ మన ఏదిన్నా చూసి కళ్ళు మూసుకోవడం అంతే మనం ఏం చేయలేము
హ
మనం ఏం మార్చలేం మనం ఏం చేయలేం మనది మనం చూసుకోవాలి నేను ఇంటీరియర్ అండి కాకపోతే ప్రజెంట్ అయితే వర్క్లు లేవు చాలా ఇబ్బంది ఉంది ఇటీరియర్ వర్క్ చేస్తా వుడ్ వర్క్
ఆ
ఇక్కడ హైదరాబాద్ లోనే మాకు పనులు ఉండేటివి ఇక్కడే ఉంటాం ఫ్యామిలీ
అ
ఈ మధ్యకాలంలో ఈ రెండు వేల కోవిడ్ నుంచి తగ్గిపోయినాయి తర్వాత గవర్నమెంట్ మన క ఇగా రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది ఆ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ లేక చాలా ఇబ్బంది అయితుంది ఎవ కన్స్ట్రక్షన్ మీద ఇ్రస్ట్ చూపియట్లే కొనడానికి చూపియట్లేదు కన్ట్రక్షన్ కొనుకొని పెట్టారు కొందరు కోన్ నికి ఇంట్రెస్ట్ చూపెట్టలే కొందరికి అప్రూవల్ ఇవ్వలేట్టారు వాళ్ళకి కట్టడానికి ఏ ఎక్కువ పెంచే చేశారు సార్ ఎక్కువ పర్మిషన్ ఇయట్లేరు ఫస్ట్ థింగ్ మామూలు కట్టే ట్యాక్స్ల కంటే ఇంకా ఆర్ ఆర్ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని ఎక్కువ అయిపోతుంది దళడితనం ఎక్కువైపోతుంది మళ్ళీ ఇప్పుడు ఇట్ల అయిన తర్వాత రేపట్నాడు మళ్ళ గవర్నమెంట్ మారితే మళ్ళ వాళ్ళే తలకాయా నొప్పులు తీకొస్తారోళ్ళ ఉన్నాయి వేట్ పెరిగి ఆ గవర్నమెంట్ ఎట్లయి ఈ గవర్నమెంట్ మళ్ళ ఏమన్న ఇదైతది అని భయపడుతున్నారు
ఆ మళ్ళీ ఇప్పుడు అది మత్తంద కేరళ లో ఇల్లులు కూడా తానీ కదా
ఆ హైడ్రా అని చెప్పేసి దాన్ని కూలబడుతాన్నా ఎందుకుసారు ఇప్పుడు అట్లా కొన్న కూళ్ల కొడుతున్నప్పుడే మాకు మా మియాపూర్ మాదినగూడ సైడ్ మెట్రో లేషన సైడ్ మేము మెటరియల్ వేసి పూజ చేయాలి ఆ కూలు కొట్టేసారు నిన్న రేపు పని చేయాలి వాళ్ళ మెటరియల్ వేసి ఇచ్చాము రేపు పని స్టార్ట్ చేసుకోవాలి ఇవాళ్ళ పొద్దున పోయి కూల కొట్టేసారు వాళ్ళు
మొత్తం డౌన్ ఫాల్ మొత్తం దాని వల్లనే డౌన్ ఫాల్ అయినట్టుంది
ఆ మొత్తం సార్ ఇంకా ఇక్కడ మాకు చాలా మట్టుకు అయితే వాళ్ళు పాపం లోన్లు పెట్టి తెచ్చుకున్నారా ఆ లోన్లు తీర్చుకోకుండా వాళ్ళు లోన్ కట్టాలి ప్లస్ ఇల్లు లేని దానికి లేని ఇళ్లకు కూడా లోన్ కట్టాలి ఇప్పుడు వాళ్ళు
ఆ
పోని వాళ్ళకి ఎకడైనా ఇచ్చేస్త మరి మీరు అక్కడికి వెళ్ళి కట్టుకోండి అన్నట్టు ఉంటే బాగుంటది అక్కడ వాళ్ళు నష్టపోయారు మెటీరియల్ వేసి మేము నష్టపోయాము మేము ఏం అడుగుతాం వాళ్ళని పాపం మేము నష్టపోయాము వాళ్ళు నష్టపోయారు వాళ్ళ పైగా బ్యాంకు వాళ్ళు వాళ్ళ డబ్బులు కట్టాలని వాళ్ళు పీకల మీద కత్తి పెట్టి కూర్చున్నారు
ఇప్పుడు ఆడ మీరు ఓనా లే
మాది రెంటెనే అండి ఇక్కడ రెంట్ మేము ఒచ్చి ఇరవై ఏళ్లు అయిపోతుంది మది కొంచం పెద్ద ఫ్యామిలి ఐదు మంది అక్కచెల్లలు నాన్న లేడు నేను మనమే ఉన్నాం అనుకో వాళ్ల పెళ్ళిల్లు అవి అన్ని చేస్తా ఉన్నాం కాదు అండి మది మా ఊరు నారా చెంచెర్ల
ఆహా మెహబూబ్ నగర్
ఆ అవున్న చెన్చర్చల్ల మాది కాకపోతే మొన్న ఉమామేశ్వరం వెళ్ళినంటే మా పెద్ద బావలఊరికి గు కోసం అని అప్పుడు చూషణ ఇగ వీళ్ళు ఇట్ల ఇట్ల చెప్తున్నారు అని వెళ్తుంటే అలా కొనట్లేరు మొక్కలు కొనట్లేరు ఒడ్లు అట్లాగ ఉండిపోయాయి
హ్మ్ మీకు ఏం ఆయన ఉందా మరి అగ్రికల్చర్
ఏం లేదండి ఏం లేదు మాకు ఏ ఆస్తులు లేవు ఎక్కడ ఏవి లేవు ఇక్కడ పని చేసుకోవడం బతుకడం అంతవరకే ఈ ఆ పని ఉంటే చేసుకోవాలి లేకపోతే ఇంకా ఇప్పుడు లేవు కూడా పనులుంతా హిందీవాళ్ళు ఒకటి అయిపోయారు ఎక్కడకి వెళ్ళిన ఎందులో చూషణ ఎంజోయల్ అయిపోయారు ఆఖారికి ఊర్లలో వరిపోవతాలకు కూడా వాళ్ళే వస్తున్నారు
ఆ బీహారోల్లు మొత్తం
బీహార్ వాళ్ళు నార్త్ యూపి వాళ్ళు అందరుూ వస్తున్నారు వాళ్ళు ఏందిఅంటే ఇంకా అక్కడే ఉండి అక్కడే చేసుకుంటున్నారు రూ మనకేమో లోకలోలు పని చేయకుండా అయిపోతరూ పనులు లేకుండా అయిపోతుంది మనకే మనం పిలిపించే వాళ్ళకి తొందరగా అయిపోవాలియాని ఆశతోని పిలుస్తా ఉన్నారు వాడు చేసుకొని వెళ్ళిపోతాడు తర్వాత ఆది ఏం అత్తదింటే ఇగ జనాలు తొందరగా అయిపోతుంది కదా అను కుటరు కాగానీ వారు పాకపోతే మనం ఇంకా వీళ్ళకి పని లేకుండా అయిపోతుంది అది ఆలోచించట్లేరు ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న మనోళ్లకే ఇపిచి ఎక్కొని చేసుకోవాలనే ఒక ఇది రావట్లేదు మన వాళ్ళకి
ఆ ఫస్ట్ మనల్లోకి మనకు కాంటాక్ట్ ఉండాలి
ఎట్లా సర ఇప్పుడు మనవలు కూడాటి వర్కలు కూడా కొంచెం అట్లా అయ్యిందింటే మామూలుగా అప్పట్లో తొమ్మిది గంటలకు స్టార్ట్ అయిపోయి ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు చేసేది పదైనా కూడా ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి బయలుదేరతలేరు వాళ్ళు పది పదిన్నర వరకు అక్కడికి వెళ్ళేసరికి క్క మళ్ళీ ఐదుగాంగను కడిగేసుకోడం మనం మధ్యన తినక గంట సేపు గంట నర సేపు పడుకోవడం వీళ్ళకి కొంచం ఎక్వైయింది మళ్ళ పండుగ వచ్చిన పభం వచ్చినా సెలవులు పెట్టాడం ఒకరు పక్కన ఎవరైనా జతగాళ్లు రాకపోతే వాళ్ళ వీరు కూడా పెట్టుకుంటాడు ఇప్పుడు ఆది ఏం అయితది అంటే వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారు అంటే పెట్టుకుంటారు ఒక టార్గెట్ లాగా పెట్టుకుంటారు ఆ ఈ రోజు మనకు ఇంత ఈ ఎకరంలో ఇంత ఇంత మడి మొత్తం పికాలి ఇంత మడి మొత్తం ఏంచేయాలని వాళ్ళు అనుకుంటారు ఇంత మందుని పెట్టి ఆ అనుకున్న టైంకి వీళ్ళు రాకపోతే అది పెండింగ్ అయిపోతుంది మళ్ళ అది ఇబ్బంది అయిపోతది వాళ్ళకు మళ్ళ లేబర్లు ఒక రోజులో మీద పడిపోతాది టైం పడిపోతది మల్లి మిషన్ కిరాయిలు తీసుకుంటారు అందరూ కిరాయిలే కదా మిషన్లు ఎవరి ఉండవు కదా దీని వల్ల ఏం అయితది అంటే ఇగ వాళ్ళని థిస్ కోచి పెట్టడం ఆ పొలంలోనే అక్కడే వాళ్ళు గుడిస వేసుకొని ఉండడం
హ్మ్
ఉమ్ అట్లా మనమేం చేయలేం అట్లా ఇంకా మాగూడా అంటవా ఇప్పుడు పనోళ్ళు వస్తారు ఆ సైడ్ లలో వండుకొని తింటరు డే అండ్ నైట్ అట్ల పెడతారుంటారు వాళ్ళు ఎంతసేపు ఉన్నా పని వరకే పెట్టుకోవాలి కా వాళ్ళ ఏమయితున్నారంటే తెలివి చూపిస్తున్నారు ఇబుడు ఇబుడు అగ్రికల్చర్ అంటే వాళ్ళోండ్లి కూలి చేసుకొని పూటే గాని వాళ్లకు వాళ్ళకు పొలాన్ని దున్ని చేయాలంటే వానికి ఎవరు ఇయ్యరు ఎందుకంటే వాడు లోకలోడు కాదు గన కానీ మాకు ఎట్లా ఉందంటే ఇప్పుడు మేముకు ఆ ఇప్పుడు మాక్ మాకు ఎట్లా ఉంటదంటే ఇప్పుడు మేము చేసిన తర్వాత నా దగ్గర గొ ఒక ప్లాట్ చేస్తున్నాం ఒక నెలా రెండు నెల్పని ఉంటది అక్కడ చేస్తారు వీళ్ళు అక్కడ ఉండి వండి చేస్తారు ఈ లోపు అదే అప్ అపార్ట్మెంట్లు ఏదో సార్ వా వేరె వాళ్ళ చిల్లర్ పని ఉంటే చెప్తే వాళ్ళ దానికి నెంబర్లు వీళ్ళకిచ్చేడం సార్ ఏమైన ప పని ఉంటే చెప్పండి మేము కూడా జేసి పెడాతామని అలాంగ సపరేట్ సొంతం చేసే కొని ఇంకా అక్కడ నా పని చూసి వచ్చినోళ్ళు కూడా ఇప్పుడు నాకు అప్రోచ్ అవ్వకుండా ఇక నేను లేనప్ ఇప్పుడు ఆ వర్కర్లు కాంటాక్ట్ అవుతే వాళ్ళు పోయ్ సైలెంట్ గెల్ చేసుకోవడం లేదా వాల్లో నివు ఆ తక్కువ కింగ పది రూపాలు ఇరవై రూపా రూపాయలు తక్కువ చేయడం వాళ్ళకే ఏమైనా కస్టమర్ కొడుకైనా పది రూపాల్ తక్కువాగావాలనే చేస్తాడు కదా అట్లా మళ్ళా ఇ ఇదే క్వాలిటీ రావాలి ఇదే రావాలని చెప్ మళ్ళ ఈ వర్క్ చూపేది ఇట్లాగా ఈ ఫినిషింగ్లోనే చేస్ అని కానీ అక్కడ ఆ ఫినిషింగ్ ఉండదు అట్ల ఉండదు అక్కడ మోసం ఉంటది వాళ్ళకి ఏమర్థం కాదు కస్టమర్లకి ఆ అదెం అంత వాళ్ళకి అర్థం కాదు చెప్తే వాళ్ళకి ఎందంటే పది రూపాయలు తక్కువ వస్ కదా అనుకుంటారు మళ్ళ మధ్యలో ఏమనై ఊడిపోతే వాడు మళ్ళా రిపేర్ చేయనికి రాడు వాడు ఎందుకంటే వచ్చిపోయేవాడు
ఉమ్
ఇప్పుడు ప్రా సమస్య ఏందంటే? ఇప్పుడు వాళ్ళు మామూలుగా అబ్బాయిలు లేడు ఓన్లీ మగవాళ్ళే వచ్చేవాళ్లు ఇప్పుడు ఏందంటే ఆ ఆ మొత్తం ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందర్నీ తీసుకొని వచ్చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి
ఆ
ఇంగా అట్లా ఇక్కడ కిరాయలు కూడా దొరకట్లేవు రెంట్లు పెరిగిపోయి వాటర్ సమస్యలు ట్రాఫిక్ సమస్యలు అన్ని పెరిగిపోయాయ్
ఆ
పనులు లేకుండా అయిపోతున్నాయ్ ఆ ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి మాకు
ఆ ఇగ అంతా అంతటా అట్లనే ఉన్నది
ఆ అయిపోయింది ఇగ పనులు లేకుండా అయిపోతున్నాయి ఏమయిపోనుగా రాను రాను ఇంకా కరువు పెరిగిపోతాది
ఆ ఇప్పుడు ఈఏడు కాలం అయితదో కాదో మల్లా
ఏమో ఇంకా ఏది ఏమయితదో ఏమో ఎక్కడ డి ఇప్పుడు సంవత్సరంలో లక్ష చెట్లు కొడుతున్నారు సంవత్సరాలు పదివేలు చెట్లు నాటేవాడు లేడు
ఆ
ప్లస్ సంవత్సరానికి అంత పెద్ద చెట్టు అయిపోదు మహావృక్షం లాగా నరకానాకి ఒక రోజు సరిపోతుంది ఒక చెట్టు ని చెట్లు లేకనే కదా ఇప్పుడు ఇప్పుడు చెట్ చెట్లు లేక అభివృద్ధి అభివృద్ధి అని జెప్పేసి పెద్ద రోడ్లేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసరికళ్ళా ఉన్న చెట్లు కొట్టేసి సరే నువ్వు ఏదో బిల్డింగ్ కడతవ్ గవర్నమెంట్ అప్రూవల్ కోసం ఒక చిన్న మొక్ మొక్క నాటుతావు అది ఉపయోగం ఏమి ఉంది ఆ మొక్క తోటి